హలో
హలో
హలో నమస్కారం అండి
నమస్కారం అండి చెప్పండి బావున్నామండి మీరు బావున్నారా!
ఉమ్ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి వూరికే ఉన్నాను ఆ రాత్రి అవుతంది తినాలి మా వాళ్ళు ఇంకా కర్రీ తీసుకు రాలేదు వెయిట్ చేస్తా ఉన్నానండి
ఆహా ఓకే ఓకే అండి ఏం తీసుకొని ఏం కర్రీ తీసుకో కొని వస్తున్నారండి మీ ఫ్రెండ్స్
ఏమో అండి ఏంతేస్తున్నారో తెలీదు ఏముంటది ఏదో పప్పు చట్నీనో ఏదో తేస్తూ ఉంటరూ
ఉ ఏమండి అలాగ ఉన్నారు ఏం హెల్త్ ఇష్యూనా
ఏం లేదండి పడుకొని మాట్లాడుతాను అందుకనే అలా వస్తుందేమో ఆకలైతాంది అందర్
పీజీలో ఉంటున్నారా మీరు
లేదండి రూమ్ లో ఫ్రెండ్స్ కలిసి ఒక రూమ్ తీసుకున్నాం
ఓకే ఓకే అండి ఎంత పే చేస్తున్నారండి రూమ్ రెంట్ మీరు
అంటే ఫోర్ ఫైవ్ అండి మొత్తము మేము త్రీ మెంబర్స్ ఉన్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్ బడుతది పర్ పర్సన్ హలో ఆ హలో